ఈ రోజ్ మెత్ ఈ రోజ్ మెత్తగా పడుకున్న
ఆహా ఏం చెత్తాళ్లు
తింటను
ఏం కర్రీ
ఫిష్
ఉమ్ ఇంకా ఇంటి విశేషాలు
చెప్పాలే
మీరే చెప్పాలె లేదు తినాలి ఇగ మేం కూడ ఏదో స్లాంగ్
మీద
మా స్లాంగ్ మారిందా మా హ అది అనుకూల సృతికి అనుకూల విధంగా మాట్లడతాం
అవునా
ఉహు ఊ
అప్ ఇంటుందని
ఎ హి ఎలా అయినా గుడ మేము ఇలానే మాట్లడతాం
ఏటి
మాట్లడతము ఎప్పుడు గని
ఉమ్
ఉ హు ఇంకేంటి విశేష శాలు మీ కట్ జేసి ఫోన్ మాట్లాడి ఎల్లా
మాట్లాడం
ఎంతమంది
మరోక పది మంది
ఉ హు అది ఆ పది మందిళకెళ్ళి మీకెవళంటే ఇష్టం
నాకా
ఉ మీ చెల్లెనా మీ చెల్లె తర్వాత
బాంబర్ది
బామ్మరిది తర్వాత
మా అన్న
మీ అన్న తర్వాత
ఇంకో అన్న
తర్వాత అంటే మీక్ ఎంత మందన్నలు
ఇద్దరన్నయ్యలు
బామ్మర్దిలెంతమంది
పంబాడు దిద్దరువని
ఊ
వాడు హాఫ్ టికెట్ గాడు
పాపం ఆఫ్ డికెట్ గాడిన్నడకో అచ్చిపోతుడు
ఉ ఇద్దరు
పాపం అ ఇంకా చెల్లా అక్కలేరా
ఉన్నరు
అరె మాల్లు
ఆళ్ళున్నరొక ముగ్గురు
ఊహు ఇంకా ఏంచిక్ చి చేపలన్నరా ఇప్పటి దాకా ఏం చేసిళ్ళు
ఇప్పడిదాక ఆడ కుసోని ముచ్చట పెట్టుకుంటొచ్చినం
ఊహు ఎవళ్తోటి కూసునరు
రవి బావ తోటి
ఓకే మీరు మీకు లవరుంద పేరు
చెప్ప
ఓ సారీ పర్సనల్
బకియాచ్
ఓకే ఎప్పుడు పా ప చేేసిల్లో
చెప్ప
అదే జెప్పచ్చు గదా మీ లవ్ స్టోరీ గుంచే చెప్పుల్ లేకుంటే ఎందుకు
చెప్పనండి
చెప్పండి ఏమైత చెప్తే ఏంకాద్ చెప్పండి మ్మ్ చెప్పండి
అదే ఫీమేల్ పెట్టుకున్నావారా నీ బొమ్మ
మీరు మాట్లాడాల్సింది మాట్లాడండి అనవసర ఏనా మాట్లాడకండి అన్నీ అడ్డమే అన్ని
లేదు మామిషే ఆడేదో ఫోటో అత్తాందేదో అంటాంద్ జూడు
మీ మమ్మీ చెప్పండి బాయ్ వేస్తదు మేము మొగోళ్ళమే అని ఉమ్ ఊ ప
ఆల్బమ్ పెట్టుకున్నారు
మీది కూడా గల్ది బొమ్మనే వస్తాంది
మాదు రాదు
ఉమ్ స్క్రీన్ షాట్ తీసి పంపల్నా మీకు మీ నెంబర్ చెప్పండి ఒక్సారి
మీ నెంబర్ చెప్పం ఇందులో
ఉమ్ మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు?
ఏమాడదావ్
ఎవళ్ మీరు మీరు ఏం మాట్లాడాలను ట్లాడాలనుకుంటున్నారు మాట్లాడుళ్లి అన్నే నే ఫ్రీ ఫైర్ ఆడం మేము పబ్జీ ఆడతం మేము మా చిన్న పిల్లల గేమ్ ఆడం
ఊహు
అది ఓన్లీ చిన్నోళ్ళు ఆడుకునేది
ఊహు
మాది ఇటు నార్త్ సైడ్ కానీ నాకు తెలుగువచ్చు
అవ్ నా?
ఉమ్ మీదెక్కడ మీది కూడా నాత్తేనా
కన్
ఊహు
అచ్చెన్న ఇక్కడే ఊ
ఇంకేంటి విశేషాలు చెప్పండి?
చెప్పలి తిన్నా
తిన్లే అండి ఎన్నిసార్లు అడుగుతారు తిన్నారా మండి మీరేమన్నా పెడుతారా మీరేమన్నా పెడుతరా? ఆ మీరేమ్మన్నా పెడుతార తిండి ఇప్పుడు చేపల్ తింటాళ్ళు మాకి ఫోన్ మాట్లాడేటోళ్ళకి ఎట్ల ఇ త్తరు చెప్పుల్లి ఇప్పుడు
పొద్దున ఒక మొత్తం ఫ్రై చేసుకున్నా
హ్ము్
మస్థోచ్చింది
ఛీ మీరు అట్ల చెప్పి నాకు ఇంగ నోరు ఊరనీయకున్లీ
ఒక్కన్నే దిన్నా ఇంట్లో
వావ్
హలో
ఏం
ముక్క టేస్ట్ అయితే అబ్బా
దాంట్లో ఏమేమేసారు చెప్పండి ఆ
ఊ ముక్క నష్టు కోసుకున్నా అంతే ముక్కను సైడ్లో ఫస్టు గోష్నా కాట్లు పెట్టుకొని అల్లం, గారం ఓ పాస్మో
ఇలా మీరు గేమ్ ఆడతల్లా
ఉ
హలో
హలో
మీరేమన్నా గేమ్ గిఇట్ల ఆడతల్లా సౌండ్ చూ సుర్ సుర్ సౌండ్ అత్తంది
మరి టీవీ
టీవా
ఆ
ఉహూ
అంటరు
ఆ ఎట్లా చేసింళ్ళు ప్రయిప మాకు గుడా చెప్పండి
ఓ ఉవ్.. హ్
మీ సన్నా మీద జల్లుతున్న
స్టు చాప తీసుకొని చాప గాట్ ట్లు పెట్టుకొని
ఉ ఒక ఫుల్ చాపని తీసుకున్నారా
ఫుల్లు గాదు మంచిగుండే ఒక పాట్
ఆ
మ్మ్
మంచిగంటే తలికాయ ఆ తోకనా మ్
మంచిగంటే ఇగ బాడీ ఏ ఉం టది ఏముండద్ ఉమ్మ్
ఆ చెప్పండి చెప్పండి ప్రాసెస్ చెప్పండి
దాన్ని కోసుకొని ఫస్ట్ ఉప్పు కారం అల్లం పసుపు దట్టించి
ఉమ్మ్
కొషేపు పక్కన బెట్టే ఆయిల్ వేడి చేసుకొని సుర్రని ఎట్ల ఏస్తడే సుర్రనెటట్టు వచ్చి రెండు సైడ్ల గాల్చి
ఉమ్ మసాలా ఏమేమ్ ఏసిండ్లు చెప్పున్లీ మళ్ళీ ఇంన్లే నేను
ఉప్పు కారం అల్లం పసుపు
ఉ హూ
కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని మనం పెట్టుకున్న
కొంచెం పద్ పద్ద్దదిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను
ఆ అందులో దటించి
ఉ
అందులో పెట్టి రెండు సైడ్లు గల్చి టూ దేవుడికినాంక తీసుకొని తింటే
ఉ
ఆ
మీరేం చేస్తా
మీరు నోరు కొద్దిగా
మీ మీ దగ్గరనే ఉంటె అయిపోవండి.
రండి మరి
మీ అడ్రస్ తెలువదు కదండి నాకు
నేను పట్కాస్త తీయండి
త కది ఉన్నా
ఇంకా
ఏం లేదండి తింటాన నేను కాలేజ్ వెళ్తలేనండి నాది కాలేజీ అయిపోయింది ఎందుకు అండి
చెప్పండి అచ్చేది ఉంది అటుగా కొద్దిగా
లేను ఆ
అదే మండే అటు అచ్చేది ఉంది. మీకు ఫ్రీ ఉంటదా
రండి
అవును సండే వస్తాం మండే ఉంటాం.
మీరెక్కడికస్తే మాకేందండి మీరు మా నార్త్కు ఆత్తల్ల నా మేము ఫ్రీయే రోజు ఎప్పుడైనా ఫ్రీయే మేము
మీకేం పని ఉంటది
హ్ మేము కాలి అండి మాకు సాధవబుద్ధి ఇంట్రెస్ట్ లేదు మ డాడీకి చెప్పా మా డాడి చదుపిత్తలేడు. అద్దన్నాడు
ఆ
ఆ
వస్తాయి అండి
ఏంటది ఏమన్నావు
వన్ బి వన్ వస్తారా నేను ఐడి చెప్తా
వద్దు అండి మాకు అద్దు మేము ఆడము హ్ మా దిక్కు ఆడా రాదు
ఫ్రీగా ఉన్నావ మరి ఇగ భూమి మీద
మీరు ఎవ్వరు మాట్లాడకండి మా కోపం అత్తది ఇప్పుడు నేను లోల్లి పడదాం అనుకుంటే ఎందుకు చెస్తలు మీరూ లొల్లి ఎందుకంటె రే మాతోటి అంతగానం అయితంద మీకు మేము ఏమన్నా చేస్తామండి మీకెందుకు ఆ
సరే సరే అండి
ఓకే అండి మరి నేను తర్వాత కాల్ చేస్తా
మా మామ్మీ వాల్ల ఆడొల్ల తోను మాట్లాడుతాం మాట్లాడుతాను అనుకుంటది
హ్ ఓకే బాయ్ బాయ్
బాయ్
బాయ్ అండి
బయ్ బయ్ మళ్ళీ మాట్లాడదాం